హలో హలో నమస్తే మేడం బాగున్నారా నమస్తే మేడం బాగున్నారా బాగున్నానండి బాగున్నానండి ఆ ఏం చేస్తున్నారంండి
మేడం చర్చికిే చర్చికి వెళ్ళేసి వచ్చాం మేడం
చర్చికి వెళ్ళేసి వచ్చారా ఓకే మేడం ఎక్కడ ఎక్క ఎక్కడా అండి చర్చి మీరు వెళ్ళేది
న్మకొండ హన్మకొండలో సర్కిట్ హౌజ్ వెనకాల ఉంటది మేడం గోకుల్నగర్ నక్కల గుట్ట ఐడియా ఉందా మేడం ఒకే ఆ ఐడియా ఉంది మేడమ్ ఆ మేడమ్
సో ఇ ఇంకా ఇవాళ సండే కదా మేడం చర్చ్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అవుటింగ్ అలా వెళ్ళడం గానీ బయటికి అలా ఏమైనా వెళ్తారా
కాని ఫుల్ ఎండగా ఉంది మేడం అందుకని ఎట్ వెళ్ళలేకపోతుందో మేడడం ఇంట్లో ఉన్నాము మా టీవీ చూస్తున్న మేడమ్ టీవీ లో మా అన్నయ్య సినిమా వస్తుంది మడమ ఆ మేడమ్ మా అన్నయ్య సినిమా చూస్ న్నా మేడం
అదే మేడం ఫ్యామిలీ మూవి
అవును ఫ్యామిలీ ఫ్యామిలీ అ మంచిగా ఆ
ఫ్యామిలీ మూవీ అందరు అవును జాయింట్ ఫ్యామిలీ ఉంటారు అందరుూ చాలా బాగుంటుందండి ఆ సినిమా కూడా, అందులో రాజశేఖర్ యాక్టింగ్. ఉంటుందండి సూ. సూపర్ గా ఉంటుంది చాలా,
మీనా కూడా,
మీనా యాక్టింగ్ గారు కూడా, చాలా బాగుంటుందండి, అందులో సినిమాల ఉన్న, పాటలు కూడా. చాలా చాలా అద్భుతంగా ఉంటాయి,
చెయర్
మంచి అవును ఇప్పట్లో ఇప్పట్లో వచ్చే పాటలకి, అసలు ఎలాంటి మీనింగ్స్ అనే. అంటే ఉన్నాయి కానీ మరి అంత. పాత సాంగ్స్ కి ఉన్నంత ఆ మీనింగ్ ఫుల్ అనేది ఇప్పట్లో ఉ, అంటే సినిమాలలో అయితే ఉండట్లేదు
అంతా బాగుండ, లేదు మేడం అప్పటి సినిమాలలా. మంచి సాంగ్స్ అందులో మీనింగ్స్ అర్థాలు,
ఇది మన ఒక నిజ జీవితానికి. సూట్ అయ్యే విధంగా ఉండేది, కానీ ఇప్పుడు అలాంటి, సినిమాలు ఏవి రావట్లేదు సరి,
అవు అవును మేడం మేడం మీర ఏం చేస్తున్నారు,
నేను ఇప్పుడు ప్రజెంట్. ఖాళీగానే ఉన్నానండి ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నాను,
ఆ మేడం ఈ రోజు వంటలు ఏం చేసుకున్నారు,
నిన్న నార్మల్ గా అయితే, అయితే నేను ఫిష్ కర్రీ చేసాను కదా సో అదే కర్రీ, అది ఉండిపోయింది, సో రైస్ పెట్టేసుకున్నాము. పాపకి తినిపచ్చేసాము మేము కూడా. తినేసాము ఇక పాప, పాప కింద పిల్లలతో ఆడుకుంటుంది, హు ఇంకా నేను కొంచెం. కాలేజ్ లో కన్నా కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్, కా కంప్లీట్ చేసేసుకున్నాను, కూర్చున్నాను, ఇంకా ఏంటి మేడం. విశేషాలు ఎండా మాత్రం చాలా బాగా, ఆ తినేసాం మేడం. ఎండలు అయితే చాలా బాగా. కుడుతుంది మేడం అసలు,
అవును మేడం తట్టుకోలేక, తట్టుకోలేకపోతున్న మెడ, ఇంట్లో కూడా వేడి గాలి వస్తుంది మేడం
అవును చాలా వేడి గాలి వస్తుంది వాళ్ళంతా కూలర్ అంత క్లీనింగ్ పని పెట్టేసుకున్నాము క్లీనింగ్ అయిపోయింది కూలరు ఆ ఇలా మంచి లీ వన్స్ ఒకసారి కూలర్స్ అనేది క్లీనింగ్ అనేది చేసుకోవాలి కదా సో ఇంకా చేసుకున్నాం అనమాట ఇప్పుడు కొంచెం గాలి మంచిగా వస్తుంది కూలర్ది కూడా
ఆ కూలర్ లో డస్ట్ ఉండడం వల్ల కూడా కూల్గా రాదు
అవును ఇవాళ ఆ డస్ట్ అంతా మొత్తం అంతా క్లీన్ చేసేసాము క్లీనింగ్ అయిపోయింది కూలర్ ఉమ్ ఇంకా ఏం చేయాలా అని డైలీ ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను ఇంకా ఇవాళ ఈవినింగ్ ఏటైనా వెళ్ళాలా పాపం తీసుకొని పార్క్ కీ వెళ్దామా అనేసి అనుకుంటున్నాము
వెల్ వెళ్ళండి మేడం బయటికి వెళ్తే మంచిగా చెట్ల గాలి వస్తుంది బాగుం
చెట్లగాలి ఆ ఈవినింగ్ సెవెన్ తర్వాత ఏడు గంటల తర్వాత వెళ్తే మనకి కొంచెం చల్లదనంగా ఉంటుంది ఉంటుంది సో పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటారు ఆడుకుంటారు వాళ్ళకి కావాల్సినంతసేపు వాళ్ళు ఆడుకుంటారు పార్క్ కి అలా తీసుకొని వెళ్తే
వాళ్ళకి కూడా ఒకటే ఆ ఉయ్యాలా బాగుంటాయి
ఇయ్యాల బాగుంటుందండి ఆ ఉయ్యాలని చూస్తే మనం కూడా చిన్నపిిల్లల అయిపోతాం అసలు
అవును అందులో జారుడు బండ అ ఉయ్యాల ఆహా హహ
ఉ ఇంక ఎక్సర్సైజ్ చేసేవి కూడా ఉంటాయి సో అవి కూడా చేసుకోవచ్చు చ్చు మనం ఎంచక క ఒక వన్ అవర్ ఆ అవును మేడం మా ఇంటికి దగ్గరలోనే ఉంట ఉంటుంది ఇక్కడ హైగ్రీవాచారీ గ్రౌండ్కి వెళ్తాం కదా
ఆ మేడమ్
దగ్గర్లోనే ఉంటుంది ఏకశిల పార్క్ అని అక్కడ పక్కన ఒకా రాముల వారి గుడి ఉంటుంది సో ఆ గుడి పక్కనే ఉం టుందనమాట పార్క్ సో అక్కడ చాలా ఉమ్ దగ్గరే ఉంటుంది చాలా మంది వస్తుంటారు సీనియర్ సిటిజన్స్ కూడా వస్తారు ఆవో సో వాళ్ళందరికీ ఒక సప్ రేట్ ప్లేస్ అనేది ఉంటుంది ఇగ వాళ్ళందరూ అక్కడ కూర్ ర్చొని వాళ్ళందరు మాట్లాడుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటారు. సో చాలా బాగుం టుంది చాలా మంది పిల్లలు వస్తారు ఎక్కడెక్కడ నుంచో వస్తారు పార్క్ కి
అవును మేడం సో మంచిగా ఆడుకుంటారు అందరు చూస్తాంటే అందలో మనం కూడా ఆడుకుంటంటే చాలా సంతోషంగా అనిపిస్
అవును పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుం టూ ఉంటారు ఆ చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా చెప్పండి మేడం ఇంకా మీరు ఎప్పుడైనా పార్క్ కి తీసుకెళ్తారా పిల్లల్ని
ఆ వెళ్తాం మేడం మేము మొన్న లాస్ట్ వీకే వెళ్ళేసొచ్ చం మేడం మేము చిల్డ్రన్స్ పార్క్ ఎళ్ళేసొ చాం మేడం
చిల్డ్రన్స్ పార్క్ ఎళ్ళేసొచ్చారా అది కూడా చాలా బాగుంటుంది కదా పార్క్ చిల్డ్రెన్ పార్క్
అవును మేడం ఇప్పుడే మంచిగా చేశారు అప్పుడు అయితే మేము లేట్ ట్గెళ్ళాము అంటే సెవెన్ థర్టీ అట్లా వెళ్ళాము ఒక వన్ అవరే ఉన్నాము ఎయిట్ థర్టీకే అది ఓపెన్ అది డోర్స్ ఏసేస్తున్నారు లైటింగ్స్ బంద్ చేసి ఉమ్ మేము ఒక వన్ అవర్ ఇట్లాడుకున్నాం మేము కూడా ఉయ్యాల ఊగినం కొంచెం మంచిగా సంతోషంగా అక్కడ గంట గడిపేసొచ్చాం మేడం మంచిగనిపిచ్చింది ఆ చెట్ల గాలికి మంచిగనిపిచ్చింది మేడం ఆ ఉయ్యాలుగాము జారుడు బండ కొద్సేపు జంపింగ్ వాక్
జంపింగ్ అవును చాలా బాగుంటది జమ్ మనం కూడా ఇగ పార్క్ వెళ్ళిందంటే అవన్నీ చూసిందంటే చిన్న పిల్లలమే అయిపోతాం. మనం కూడా ఉమ్ చాలా చాలా బాగుంటాయి పార్క్ కి వెళ్తే అదెంటో తెలిదు కాని తెలియకుండానే
ఆడాలనిపిస్తాంటది
అవును హా హా హా ఉమ్ ఇంకా ఏంటి మనం పిల్లలు అందరూ వెళ్ తరా పిల్లలంద
ఆమె మా పిల్లలు పక్ పక్కన ఎవరన్నా ఈ పక్కన పిల్లలు కూడా వస్తే. వాళ్ళతో వాళ్ళని కూడా తీసుకొని వెళ్తాం. మేడం వీళ్ళు వాళ్ళు కలిసి మంచిగా ఆడుకుంటా అంటారు ఇగ అక్కడ పక్కనే ఐస్ క్రీమ్ అమ్మత అంటారు ఐస్ క్రీమ్, ఐస్ క్రీం అంటా అంటారు వీళ్ళు
హ హా హా హా ఉహ్మ్ అవును మేన్ గా పార్క్ కి వెళ్ళిందంటే అక్కడ ముందు ఐస్ క్రీమ్ బండి కంపల్సరీ హా ఉంటుంది అందరు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్అంటారు, కుల్ఫీ ఐస్ క్రీమ్ అంటారు, చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటారు.
చాకోబారు వాళ్ళకి ఇంకా కొత్త కొత్త నేమ్స్